అఒ ఆ నమస్కారం అండి.
ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జాబ్ మార్కెట్ట్ ప్రజెంట్ జాబ్ మార్కెట్ ఎల ఉంద్ అనుకుంటున్నార్? ఎవరు మీరు?
ఒక జాబ్ సల్ బాలేదండి
అంటే మీర్ ఎలా చెప్పగల్గుతున్నారు ఇప్పుడు జాబ్ మార్కెట్ బాలేదని?
చూసాంగదండి మార్కెట్ బయట
అంటే మీక్ ఎమైన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అలా ఉంద?
కాదండి ఇప్పుడు కాలెజ్ నుంచి లక్ష మంద్ బయటక్ ఒత్తున్నారు. లక్షమందిలో లక్షమంద్లో ఒక డెబ్బై డెబ్బై పర్సెంట్ ఏమో స్కిల్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారండి.
ఆ
ఆ సిల్సున్నవాల్తో డెబ్బైఐదు అంత్ డెబ్బై అయితది. డెబ్బై ఐదు వేలు మంది వస్తున్న బండి బయిటికి
అవునావును చాలా మంది వస్తున్నారు.
మన ఇండియాలో ఎన్ని కాలేజీలున్నాయ్ ఎట్ చేస్తున్నారు.
ఆ కనీసం ఒక పది లక్షల కాలేజీలు ఈజీగా ఉంటాయి.
ఆ పది లక్షలు ఇంటు డెబ్బై ఐదు ఏండ్ ఎంత మంది వత్తున్నారు అర్ధం అవుద్ది
అంటే నేను మ్యాథ్స్ లో కొంచెం వీక్ అది మీరే చెప్పగలరా.
అరకోటి మంది బయట వస్తున్నారు అప్పుడు ఏం చేత్తారు జాబ్
బ్లాంక్ అంటే ఇప్పుడు జాబ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ న్న జాబ్ కావాలంటే ఏం చేయలంటరు.
ఇప్పుడూ ఇప్పుడూ ఉ పది ఓ కోటి మంది కోటి మంది బయట వత్తున్నరండి ఇప్పుడు
ఆ కోటి మంది బయటకు వస్తున్నారు తర్వాత
కోటి మంది ఉద్యోగాలు రావు అంతా మీరు ఇత్తారా
ఆ వచ్చే మనండి నేను సపరేట్ కంపెనీ పెట్టాను. అక్కడ జాబ్లు ఇచ్చేస్తాను.
ఇప్పుడూ జాబు ఇత్తారు. జీతం అండి.
అంటే జీతం అనేది, వాళ్ళ పెర్ఫార్మెన్సు బట్టి అలా ఉంటది.
తబ్ అనుమంది జాబ్లు అంతా డిమాండ్ ఉంటే సాలరీ తక్కువ ఉంటది కదండి. సప్పే తతుండదు అండి అందుకు తక్కువ సాలారీలో వత్తున్నారండి. కొంచి మంది తక్కువగా అంత డబ్బు పెట్టించాలీ తక్కువ సాలరీ అంతే
అంటే చానా ఇబ్బంది అయితది. ఆ అది కూడా నిజమే.
అంత డిమాండ్ వస్తే సేవలు గోల్డ్ స్టం పానే ఉన్నారు
మానేస్తారు చూస్తా చూస్తా చూస్తా ఒక్కసారి పడిద్ది ఎవరికో బ్లాంక్
అ
అంటే ఆ అది నిజమే కానీ స్కిల్ ఉండాలి కదా. నీకాడ స్కిల్ అన్ని ఉంటే నీకు ఎక్కువ ఫోకస్ అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా.
ఉప్పు సిల్లి ఏంటండి యూట్యూబ్ లో కొడితే వచ్చేస్తుంది.
అంటే స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి చేసే వాళ్ళు తక్కువ ఉన్నారంటా.
కాదండి అదికాదండి. ఇప్పుడు సిల్తా అంత ఇప్పుడు నైట్ అంతా వచ్చేతున్ ఇవన్నీ
అంటే ఒక నైటంత నువు యూట్యూబ్ లో స్కిల్ చూసి పోయి ఇంటర్వ్యూ ఇస్తావఏంటి. బ్లాంక్
అవునండి నిజమే చేసేవాళ్ళు ఉన్నారు ఆ
అది మా ఫ్రెండ్ దని వాడు ఒకవేళ వచ్చి అడిగితే బాటిలు అంటే మా ఫ్రెండ్ చెప్తాను. రైతాంగాడి రోజు తాగుతాడు వాడు రోజు అంటే ఇప్పుడు మువ్ చెప్ ఎప్పుడైనా డైరెక్ట్ ఇంటర్వ్యూకి యూట్యూబ్ లో చూసెళ్ళి చెప్తావా
ఉంతారండి మా ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు ఆహా
అరే రాజగారికి నీకేమన్నా కావాలారా అరే నువ్వుటి రా రాసి ఇంకా
ఉ అదండి విసం
అంటే ఇప్పుడు ఉన్న సమాజం ఎలా ఉందంటే పక్కోడు చెడిపోకుండా బాగుపరుద్దామ అని లేదు మనం చెడిపోయినా చెడిపోకూన పక్కోనే చెడదెగ్దామాని ఉంటున్నారు అంతేనా
అంతే అండి ఉహుం
ఇకపైన మీరు జాబులు జెయాలన్నా జాబులు రావాలన్నా మీరు ఏం చేస్ తె ఎక్కువ ఛాన్స్లు ఉంటాయి అనుకుంట చెప్పండి
ఏం చెప్తే ఛాన్స్ యిస్తూ ఉంటాయండి నేన్ ఛాన్స్ యిస్తూ ఉంటాయండి ఇప్పుడు
బ్ నేర్చుకుంచే ఛాన్సులు ఎక్కువ ఉంటాయా
అవును
ఉమ్ ఏం నేర్చుకోవాలి అంటే ఎటువంటి స్కిల్స్ అలా నేర్చుకోవాలి చెప్తావా
అంటే ఇప్పుడు ఏం డిమాండ్ ఉందో అది నేర్స్తతే అప్పుడు జాబులు వత్తయండి
ఇదే! ! ! ! ! ! ! ! ! కొంచం బాగా మాట్లాడి బాగా నేర్చుకోవాలంటార స్కిల్స్ అన్ని కమ్యూనికేషన్ కూడా బాగ్ ఉండాలే
అవునా అండి ఉప్పుడు పైతాన్ జావా జావా సి బి ఎస్ బేస్
అంటే జావా ప్లస్ ప్లస్ అనే లాంగ్వేజ్ మీరు గనుక్కున్నారా మద్దె
కాదండి జవా అడ్వాన్స్ జవా
టే జావ స్క్రిప్ట్స్ ఆ
అవును సి యసు
ఆ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఫోకస్ ఉంది మీకు ఎక్కువ
సిఎస్ అండి
సిహాషా
అవును
ఇప్పుడు సి హ్యాష్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నువ్వు ఎక్కడ వాడతావు కొంచెం చెప్తార నాక్ తెలియక
అంతె ఇప్పుడు ఎవరు దాని మీద ఫోకస్ చెయ్యట్లేదు అని ఫోక అయిపే
నువ్వు ఫోకస్ చేస్తున్నావ్ కాకపోతే నువ్వు దేని మీద వాడుతున్నావ్ నాక్ చెప్పు గదా
నేను ఉప్పుడు మా ఫ్రెండ్ ఉంటాయండి అడు చెప్పేదండి
అంటే కొంచెం ఆ నేను ముందే చెప్పాను గదా అంటే కొంచెం ఇన్ఫర్మేటివ్ గా మాట్లాడాలని ఇప్పుడికే మా యొకా ఐదు పోయినాయి అంటే ఐదు ఇంటర్వ్యూలు పోయినాయి పది ఇంటర్వ్యలు ఇస్తే
య
ఆ ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చే ఇంటర్వ్యూ కూడా పోయిద్ది నాకు తెలుసు కన్ఫామ్గ అది కొంచెం ఏమన్నా బాగా మాట్లాడితే ఏమన్నా కవర్ చేయొచ్చు అని నేన్
ఉప్పుడు మీరు దేన్మీద ఫోకస్ చేత్తున్నారు
నేను దేని మీద ఫోకస్ చేస్తున్నాను అంటే పైతాన్మి చేస్తున్నా
ఎందుకు పైతాను
పైతాన్ ఎందుకంటే ఎక్కువ డిమాండ్ ఉందిగాబట్టి పైతాన్ కి అందుకోసం మీక్ పైతన్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నా
దేనే యూజ్ చేతారు పైతాన్
పైతన్ అంటే నువ్వు ప్రతిది నువ్వు ఏది తీసుకున్నా నైన్టి ఫైవ్ పర్సెంట్ పైతాన్ మీద చాలా వరకు డెవలప్ అవు వెళ్తున్నాయి
హ
మీరు చాట్జప్ట్ ఏదైనా ఏఐ చూసుకుంటే అది నైన్టీ ఎయిట్ పర్సెంట్ వరకు పైతన్ మీద డెవలప్ అయితున్నాయి
ఇప్పుడు ఏఐ మోడల్ చెస్యాలంటే ఏ ఫైతన్ రావాలంటారా
కన్ఫామ్ అది హండ్రెడ్ పర్సెంట్ పైతాన్ కావాలి
ఉహ్
పైతాను లేకపోతే నువ్వు ఏ మోడల్ మోడల్ క్రియట్ చేయలేవు మనకోసం ఫ్యూచర్ లో ఎక్కువ ఆటో
హ మాడన్
ఓ అంతే
మీది మీది ల్యాప్టాప్ ఉందండి ఓన్ ల్యాప్టాప్
ఆహా లేదండి ఓన్ ల్యాప్టాప్ లేదు నేను కాలేజ్ ల్యాప్టాప్ వాడుకుంటాను
ఓకే కాలేజ్ ప్రొవైడ్ చేస్తుందండి ఎన్ని ఇయర్స్ ప్రొవైడ్ చేస్తుంది
అంటే కాలేజొడు ఎవ్వడు నీకు ల్యాప్టాప్ ఇవ్వడు కాకపోతే నువ్వు లైబ్రరీకి వెళ్ళి అక్కడ వాడుకోవాలి
ఓకే మీరు వాళ్ళతారు మీరు యూజ్ చేసిన డేటా ఎట్ట స్టోర్ చేస్తారు మీకు
అయన్నీ మా పర్సనల్ మెయిల్స్ ఉంటాయ్ వాటి ఆ డ్రైవ్లలో సేవ్ చేసుకుంటాం
ఓకే మీరు టాపిక్ ప్రిపేర్ అయినాతర్వాత ప్రాక్టీస్ చేస్తారా ఏది అద సూతరు మీరు
అంటే ఏ టాపిక్ అంటున్నారు టే ఏంటి చదువుతున్న అంటున్నారు
కాదు స్కిల్ నేర్చర్ద కదా టాపిక్ స్కిల్ టాపిక్ చిన్నదో టాపికు ప్రాక్టీస్ చెతార హ అంతా అపోయిందా ఓసారి అంతా చేస్తారు
ఏ ఎప్పుడికప్పుడు చేసుకుంటాము అంతా ఒకసారి చేస్తా ఎలా ఎక్కింది మడ్కి
ఉహ్
అంటే మీరు మట్టుకూ అంతా నేర్చుకుని ఆ ఒక్కసారే ట్రై చేస్తారా
మొత్తం లెసన్ అంత ఒకసారి నేర్పితే అయిపోతదా అని
అంటే లెసన్ అంతా ఓసారి చెప్పమటవా
ఆవును
సరే అంటే అలా చేస్కుంటే నీక్ ఎక్కు గుర్తుంటదా?
మీరు ఎందుకు పైతానే చూస్ చేసారు సార్ జావా జావా స్వీట్ అయి ఎందుకు చూస్ చేయలేదు.
టే పైతన్ రాబోయే రోజులలో చానా డిమాండ్ ఉంటది కోర్సు
హ్మ్మ్
ఏ ఆటోమేటడ్కైనా దేనికైనా ప్రతిదానికి పైతనే ఎక్కువ వాడతాం అది కన్ఫామ్గా తెల్సు కాబట్టి చూస్ చేస్కున్నాను.
మీరు బ్యాటన్ బాండ్ జాబ్స్ పి పిత్తు ప్రాక్టీస్ చేస్కుంటరా
బ్యాక్ అండ్ జాబ్ కోసం మిషన్ లర్నింగ్ ఇంజనీర్ కోసం ట్రై చేస్తున్నాను. బ్యాక్ అండ్ జాబ్ల ఇది కావాలంటే మీరు జావా చూస్ చేస్కోవాలి.
సరే సరే అవునండి మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంతే జావత పై జవతవాల
అంటే ఇంటర్వ్యూ ఫేస్ చెయ్యాలంటే జావా కావాలని నీక్ ఎవడ్ చెప్పారండి.